బాన్నావా అమ్మాయి బాన్నావా అమ్మాయి
ఆ బాగున్నా నువ్ బాగున్నావా
బాగున్నా కదా
ఏం చేస్తాన్నవ్
ఏముంది కాలి తినడం పండడం తిరగడం
మ్మ్ ఉహ్మ్
ఎక్కడున్నవ్
ఎక్కన్నా ఇంటి దగ్గెరా
ఇంటి దగ్గరే ఉన్నవా
మ్మ్ ఉమ్మ్ నాక్ బెవ్ ఉన్నది ఎండ కాలం గాదా
మ్మ్మ్
అమ్మవాళ్ళు ఆ పోతలే అమ్మ వాళ్ళు పోతుండ్రు ఆ బాగున్నా మీ అమ్మ వాళ్ళు
బానే ఉన్నరే అసలు ఫోన్ చేసుడే లేదుగా
ఆ ఇగ ఇంటి కాడే ఫోన్ ఉంట్లేద్ ఇంటికాడ
అవునా
నా అమ్మ అమ్మ నాన్న పట్టుకొని చ్చి నాన్న తీసుకొన్ పోతండు ఫోను
అవునా
నువేమ్ చేత్తనవ్ ఏమ్మో తెలువది ఎప్పుడుకొనిస్తాడో
ఏం లేదు కాలి నేనైతే పిచ్చిలేత్తంది ఇంట్ల నేన్ గూడా ఇంట్లనే ఉంటున్నా
మ్మ్ ఉహ్మ్ తిన్నవా
మ్మ్ మార్నింగ్ తిన్న
ఏం కూర వొండినావ్
ఉమ్మ్ మామిడికాయ పప్పు
మామిడికాయ పప్ప మీకు మావిడికయల్ ఆ దబ్ ఉంది
కాసిందా
మాది గాయలే
కాయలే ఇంకా
మ్మ్ ఉహ్మ్ ఉమా మాది కానీ మొత్తం రోగం వచ్చి రాాల
అరే మా కోతులు బాగా ఉన్నాయయి వస్తానని తుణుకుతానే ఆగమాగం చెతాను
కాపా అది కొంచెం అయినా కాయంది ఎంపి ఇస్తేలేో కోతులు
అదే ఆయనే తింటానే ఎగురుతానే మొత్తం
ఓహ మరి మడి పచ్చడి వట్కోరా
అదే పచ్చడి కానీ ఆ చెట్టుని మేయించితే ఉంచట్లే కోతులు
చింతకాయ పచ్చడి పెట్టిలా మీ అన్నయ ఇట్లా ఇ నువ్వు తెచ్చుకున్నావా
ట్టి మమ్మీకి పంపింది మమ్మీ కాంచి నేను తెచ్చుకున్నా
అన్న అన్న మంచిగా ఉన్నాడా
మంచనే ఉన్నాడా
అ మీ అన్న మీ చెల్లె ఏం చేస్త వాళ్ళు
ఏమున్నది అన్నయ్య టో తోల్తుండ చెల్లి స్టడీ చేయగా
అంతా మంచిగా ఉన్నారా మీ అన్నయ్య వాళ్ళవి మీ అన్నయ్య మీ చెల్లె
అందరు బానే ఉన్నారు
వదిన ఎక్కడ ఉంటాంది
క్కడు ఉంటాంది
ఉ
అత్తమ్మ ఎత్తా ఏముంది ఖళీ ఖళీ మీ అత్తమ్మ
మొత్తం ఇంటి దగ్గరు ఉంది
తిన్నదా మత్తమ్మ
ఆ తిన్నవి
హ పప్పు మకా కురా మంచి ఉందా
అంచనే ఉండుతా
ఏం లేదా ఒక ఏ వద్దాం మీరు వచ్చి తీసుకోతారా మమ్మల్ని ఏమన్నా
అబ్బా ర సండనే క
వచ్చి తీసుకో వచ్చి తీసుకోవ
సరే వచ్చు టూ డేస్ ఉండి తీసుకెళ్తలే మరి
అ ఓ తీసుకో నువ్వ వచ్చాక పంపయరా మా పేరెంట్స్
అమ్మో ఫస్ట్ నను వచ్చినాక చంపయపోతే బుగ్గ పని అవుతుది
అందు ఎందుకు నువ్వు వచ్చినావంటే పం నువ్వు వచ్చినవ అంటే పంపిస్తారు
అంతే అంటావా
ఆ
ఉ
నువ్వు వచ్చినామంటే నువ్వు నమ్మకం కదా ఎంతయినా
అబ్బాచ్చా ఉ అట్లంటది మరి మనతోనే
ఉ గందుకే నువు ఉన్ వాళ్ళ నమ్మకం కావటికే నువ్వు వచ్చి తీసుకోవచ్చు
ఉ పర్మిషన్ లేకుండా పర్లేదు అంటావా నేను వత్తే
ఉ
ఉ
నీ క్లాస్ వోల్లు ఇట్లా మ ఏం చేస్తాళ్ళు
అంకులా అసలు ఫోన్ చేసూడులేదు ఏం లేదు నేను కూడా వాళ్లకు చేయట్లేను ఇంకా
ఏం లే
మన క్లాస్ అంటే నువ్వు ఒక్క దానివే ఉన్నావు నువ్వు ఒక్కదానివి నీ పక్కకుండేది ఇద్దరే ఇస్తారు ఎప్పటికి
అవునా మీ జాబిల్లీ ఎతలే
అ
మీ జాబిల్లి ఎక్కడ ఉంటాంది
జాన్జగిరి ఎత్తలేదు కదా ఏమో తెలిదు మరి
తెలువదా లేదా
ఉ నువ్వు ఒక్కదానివే ఇప్పుడు అంతగానం ట
లేపుతా అవునా ఎందుకు
ఉ స్టడీ ఆపేసినవనే
ఏ లేదు ఓపెన్ ఏ వేసి ఎగ్జామ్స్ రాతానా
అవునా
ఉ మీ ఇంటికాడే ఉండే ఈ హాస్టల్ ఉండ లేమండి
అదే ఎండలు బాగా కొడతనయ్ ఊకే పోయి రావాలన్నా కూడా కష్టం కదా
ఆ మళ్ళా జర్నీ రోజు పోయి రోజు రావడం
ఉ ఎండ బాగా కొడుతాంది కొంచెం తక్కువ కొట్టినా బాగుండు
ఉగాది అయిపోయినా కన్నా బాగా కొడతాయి కానీ ఇప్పుడు ఈ మంత్ ల్లే కొడుతాన్నాయ్ బాగా
అవునా
అవును
ఎండక్ అసలు కండ్లే కనిపియట్లేవు
ఉ ఎండకు పోయస్తే కళ్ళు చీకటి వచ్చినట్టు అయితాంది మ ఇంకా మీ చెల్లె
అర్ధం కాలే
మీ చెల్లె ఏం చేస్తాంది తింటాంది పండుకుంటుంది మీ చెల్లె
లేదు ఎగ్జామ్స్ కదా ఇప్పుడు వాళ్ళలకు రాసి వస్తాంది పోయి
ఉహు మీ ఇంటి పక్క మీ ఇంటి పక్కన వాళ్ళు ఇట్లా మంచిగా ఉన్నారా
బాగనే ఉన్నారు నిన్నే అడుగుతాళ్లు వాళ్ళందరూ ఉ అప్పుడు వచ్చినావు కదా రెండు సార్లు
ఇంకా చిన్న చిట్ ఉండగ మీ ఇంటి పక్కకు
ఆ చిట్టే ఎక్కువ అడుగుతంది అందుకే ఫోన్ మాట్లాడి పత్తలు ఎన్నితోని
హు హు అమె పోతంద స్కూలి కి
ఏడబోతుంది ఏడుతాంది బాగా పోమ్మంటే చిన్నపిల్ల గాద ఇంగ
వాళ్ళ అమ్మతోటే ఉంటాదింటనా
వాళ్ళ డాడీతోనే ఉంటది అట ఎక్కువ
వాళ్ల డాడ్ తోడే తనిపోతుంద
బండి మీద తీసుకోపోయి ఒక ట్రిప్ అట్లా తిప్పితే వచ్చినాక
అమ్మో మరి ఇంకా కొన్ని రోజులు అయినాక రోజు అట్నే అయి పోతున్నాంట
ఉ
హలో
స్నానానికినికి పోయినామే వచ్చిందా
ఆమెనా టెర్రెస్ మీదకి పోయింది
అవునా భయపడుతలే మంకీస్ ఉన్నాయ ఆడ
లెవ్వు
మాకి ఈడ పుష్కలం మనసుల కన్నా మంకేసే స ఎక్కువ ఉన్నాయి ఇక్కడ
ఇప్పుడు పొలం సైడే పోతాయి ఇట్ల రావు ఎక్కువ
మాక్కజొన్న కదా మీరు
ఆ వేసినా
అయినయా మరి
ఏమో అమ్మ వాళ్ళకి ఎరక నేను పోను కదా ఎప్పుడు పోతులే
అయన ఇంకా పాంపుతవా పాంపవ మరి
పోకుంటుంటనా
అదే ఉంటాను టూ ఇయర్స్ నుండి పంపిలి కదా ఇప్పుడు పంపుతారా పంపరాా అని
పంపుతా లే వత్తనంట నవు నా కదా వచ్చినప్పుడు తీసుపోదులే మా ఇంటికి వస్తనంటే కదా
నువ్వు ఒచ్చి కోతను ఉన్నావు కదా పట్టుక వస్తాం
అబ్బా నువ్వే పట్టుకొని రావచ్చు కదా నేను రావాలన్న
రావచ్చు కదా ఏమైంతాంది ఒక్క రోజుకి ఇంకానా ఏముంది
సార్లే ట్రై చేస్త
అడుగు మీ మమ్మీ ని
ఇంట్లో పిచ్చి లేస్తుంది ఏమన్నా వర్క్ ఉంటే బాగుండు చైనీకి ఎండలా ఇంట్లో ఊసం చేసేట ఇళ్ళకి
ట్రై చేసిన గాని అన్నయ వద్దంటాడు
మన ఇంటికాడ ఏమన్నా నిసిన ఏదన్నా నేర్చుకోపోను
మేష్నీ ఉన్నది గనీ ఇంట్రెస్ట్ లేదు కుట్టాలని
కుట్టపోయినవ్ నీ డ్రెస్లన్న గుట్కోవచ్చు గదా
ఇంగ డబల్ కుట్లేసుకుంట గనీ వేరే ఏం లేవు. ఇంకేం నేర్చుకోలే మన స్కూల్లో నేర్చుకున్న గాని గుర్తులేదు అంతగనం అన్ని మర్చిపోయిన. హ్మ్
మంచిగ ఏంజాయిచ్చేత్తానవ్ ఇంకేంది తీయరాదు.
అం
ఇంకా చెప్పు హలో
అన్నయుంటే మంచిగ టైం పాస్ అయితది
ఆ ఏమైతాంది
అన్నయ్యుంటే మంచిగ టైం పాస్ అయితది.
లేడా అన్నయ్య హలో సరే బాయ్